ఆ అ అదే అదే అదే వె ఒక్క నిమిషం వెయిట్ కొంచెం వాయిస్ చాలా డిస్టర్బెన్స్ వస్తుంటే చూస్తున్నా సిగ్నలు చాలా వరకు జంప్
అ అ ఇపుడు ఒక నిమిషం ఆగండి అ తెలుగామ్బ అబి బాగా అరుస్తున్నాడు
ఆహహా చిన్న పిల్లలుంటే ఇంకా అంతే
అహా అరే ఇక వాడికి వాళ్ డాడీ వచ్చిండు కదా ఇంకా ఆడేటోళ్ళు వచ్చిర్రు అనేసి ఒకటే అడుస్తున్నాడు
ఆహా ఇంకా ఇగ పిల్లలు చాలా వరకు డాడీ కుచిసే ఉంటారు కదా
ఆ అవును నాకు ఇంకొకటి
వెయిట్ చేస్
ఉ
హలో చెక్ జేసారా ఒకసారి
లేద్ దండి నో నథింగ్ నో అప్డేట్
కుమారి
ఆ ఆ అదే అండి ఆ అప్డేట్ అండి
హలో
హా అప్డేట్ ఏం రాలేదండి దానికి
ఓకే ఓ బైట్ఐ విల్ కల్ అగేన్
హ బటర్
అదే చూస్తున్నా నేను కూడా ఇంకా తిన్నారా మరి మీరు
తినేసానండి తినేసాను ఇప్పుడు ఆకలే ఆ స్పెషల్ అంటే ఆ వెజ్కులో చేసామండి
ఓ మీరే చేసారా
ఆ శని ఇదే దవసా నం
ఆహ రస్ అంటే భార్య సారా మీరు
ఇ
అంటే మీరు ఇంట్లో నార్మల్గా బీ బిర్యాని ఇలాంటి ట్రై చేస్తారా
ఆ ఎవరైన్నా ఒక సపోర్ట్ అంటే మా హస్బెండ్ సపోర్ట్ చేస్తే చేస్తారు లేకపోతే కదా అండి అంటే కొంచెం డేర్ చేయను ఎందుకు అంటే నాకు క్వాంటిటీస్ అవి ప్రాపర్ గా అయయిదాం ఒకటి మిస్ చేస్తే ఒక మిస్ చెత్తాందుకనే ఎవరి ద లోకల్ హెల్త్ తీసుకో
ఒకసారి చూసారా నోటిఫికేషన్ నోటిఫికేషన్ ను
ఆ ఆ
అ హలో చెప్ప ఆ నోటిఫికేషన్ ఏమి లేదా అని చూస్తున్నా అంటున్నా ఊహూ హలో ఇంకా ఏంటి అంటే స్పెషల్ ఇంకేమన్నా చేసారా ఎటన్నా బయటికి వెళ్ళారా
ఎమో వెళ్ళలే అండి ఇంట్లోనే స్పెషల్ ఏమి లేదు
ఆ చె చిన్న బాబు ఆ మీ బాబు స్ వాయిస్ బాగా వినపడుతుంది బాగా అల్లరి చేస్తాడా
ఆ కొంచం అల్లరోడే మా
ఆహా ఆ
ఇంక ఏం సంగతులండి
ఇంకా మీరే చెప్పాలి ఇంకా అంటే హు సంగతులు అంటే ఏమున్నాయండి డైలీ రొటీన్
ఫ్రెషర్స్ అందరూ
రొటీన్ అయిపోతుంది ఇంకా ఇంట్లో పిల్లలు ఉంటే ఇంకా ఎట్లాంటుంది
ఆ అవునులెండి
హు ఊ ఇంకా అంటే మీ హస్బెండ్ మీ బాబుని మీ హస్బెండ్ కి ఇచ్చేసారా ఇప్పుడు ఇగా
లేదండి ఏదో మళ్ళీ పాలకొచ్చిండు
అహ
ఆడిండు ఆడిండు అరిసిండు అరిసిండు ఒక్క నిమిషం అండి ఆ హు చెప్పండి,
ఆ ఆ అనేధర్ వన్ ట్రై చేసాను అది అంటే నేను నీ నేమ్ ఉన్నది
అది కూడా అయిపొయింది పోయింది
హలో
ఆ విన్ ఇది చేసేయండి మీరు చూద్దాం అర్చన ఇంకేం సంగతులు మీ అంటే ఏమన్న రేపు ఏమైనా స్పెషల్స్ ఉన్నాయా ఇంట్లో
అంటే స్పెషల్స్ అంటే ఏం లేదు రేపు మా హస్బెండ్ కాఫీస్ ఉంది ఇంక మా పాపకు ఒక్కదానికి స్కూల్ లేదు కాబట్టి చుప్ ఇగ ఏం లేదు ఇంట్లోనే ఎప్పుడు ఎప్పుడు ఎళ్తామో ఎళ్ళం ఏ టైం అయితదో తెలీదు రేపు టెంపుల్ కెళ్దాం అని
ఈవినింగ్ టైమ్ లో వెళ్ళండి అయిపోద్దిది మార్నింగ్ వెళ్ళిన ఈవినింగ్ వెళ్లీ టెంపుల్ కి ఇంకా మార్నింగ్ అయితే ఎండ పిల్లల్ పిల్ల ఉమ్ పాపుంటుంది పాపుంద అన్నారు కాబట్టి కొంచెం సఫారేటుగా ఫీల్ అవుతారు అదే ఈవినింగ్ టైమ్ అనుకోండి మీకు కూడా చిల్ అయినట్టు ఉంటుంది
ఇగ ఈవినింగే ట్రై చేయాలి లేదా ఒకవేళ తను తొందరగా వచ్చేస్తే బెటర్ నాకు కూడా రోజు ఫెస్టివల్ కదా కొంచెం తొందరగా రానికి ట్రై చేయమని చెప్తాను ఇగ ఏమంటాడో అంటే వాళ్ళది కొంచెం సెంట్రల్ టైప్ ఇగ వాళ్ళకి నచ్చిన మనకి నచ్చినప్పుడు ఇవ్వరు వాళ్ళు హు హు
అ
వాళ్ళు ఇచ్చినప్పుడే మనం తీస్ కోవాల అని అంటడు
ఉమ్ ఇంకా కామన్ లెండి ఈ కార్పొరేట్ లైఫ్ అంటేనే వాళ్ళకి చెప్పినట్ వాళ్ళు చెప్పినట్టే నడువాల మనం మనకు నచ్చినట్టు మనం నడిస్తే
హూ అదే అందు అందుకు క్కనే ఇంక నేను కూడా అంత ఏం ఫోర్స్ చేయలేదు ఇంకా అయి తన ఇష్టం అనే వదిలేసిన తను ఇంకా తన ఇష్టం ఎప్పుడోచ్చినా కాని వెళ్తే ఈవినింగ్ వెళ్దాం అనుకుంటా, అంటే మా రిలేషన్ వాళ్ళు ఇన్వైట్ చేసారు వాళ్ళ ఊరిలో బాగా జరుగుతుందట. ఆ ఫెస్టివల్
అ
అయితే రమ్మని చెప్పారు ఉమ్ వెళ్దాం అనుకుంటున్నాం. అట్ వెళ్ళడం అవుతుందో లేకుంటే ఇంటి దగ్గర వెళ్ళడం అవుతుదో ఇక చూడాలి, కానీ యాక్చువల్ అయితే వీలుంటే అసలు ఇంట్లో కొంచెం చిన్న హెల్త్ ఇష్యూ వల్ల ఏటళ్లళ్ళలకున్న భద్రాచలం వెళ్దామని అనుకున్నాం.
ఉమ్ భద్రాచలంలో బాగుంటది స్వామి వారు
ఆ చూడాలాని ఉంది ఎప్పుడో చిన్నప్పుడు ఆ సెకండ్ క్లాస్ లో పుష్కరాలు అప్పుడు వెళ్ళాను
హ
మల్లిీ మల్లి ఈ వెళ్ళలేదు
అ
వెళ్ళాలి ఒకసారి అని అనుకుంటున్నా ఇంకెట్ల ట్టదైగాచూడాలి
ఆ ఇంకా మీకు మీ ఫేవరెట్ డిషెస్ ఏంటండి అండి మీకు బా బాగా ఇవి ఉంటే బాగా మంచిగా తింటాం ఫుడ్ అని ఉంటాయి కదా కొన్ని
అంటే నాకు ఊ ఫిష్ ఫిష్ కర్రీ బాగా నచ్చుతది ఆ దాంతో పాటు ఒక సాంబార్ బాగా నచ్చుతది ఫిష్ ఫ్రై విత్ సాంబార్ చాలా బాగుంటది కాంబినేషన్ ఊ చాలా వరకు టేస్ట్ బాగుంటది మీరు ట్రై చేసారా ఎప్పుడన్నా
ఆ లేదండి చాలా తక్కువ
ఆహా ఒ సారి నోటిఫికేషన్ వచ్చిందా ఒకసారి చెక్ చేసారా
ఆ ఆఆ చెప్పండి
ఆ తిన్న తిన్నారా మరి మీరు
లే
ఆప అవునా ఓకే మరి లేట్ అయింది లేట్ ఎట్ అవుతుంది ఇంకా తినలేదు
టైమ్పడ్టది పడుతది ఇంకా ఇప్పుడే వచ్చారు మా హస్బెండ్ చిన్నగ కంప్లీట్ చేసి
ఆవు అవునా చిన్న బాబు ఉన్నారు అనిచెప్ కదా ఇంకా అంటే ఇగ చాలా వరకు మ ఎర్లీగా తనిస్తారు
కే ఇగ సమోసా కోన్ సమోసా ఆనియన్ సమోసా సమోసా ఎగ్ సమోసా మూడు కల్పి తెచుండు తెలుసా
హ ఒకే స్నాక్స్ కడుపునిపుంకుంటూ సరే ఇంగా ఊ ఓకే ఓకే సరే అండి